ఆ ఏం చేస్తున్నారండి ఆ గు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా
ఎం
ఏందనో చెప్పాలి
కేళ్తున్నారు ఏంటి ఇవళ ఏంటి స్పెషల్
ఏం ఉందండి ఇయలా ఉన్నట్టుడి పొద్దున్నే వాతావరణం మారింది
మ్
మ్ చల్లపడ్డది బాగా చల్లగాలోస్ తుంది వర్షం పడుతుంది లైట్ గా
మ్ ఎద చేంజ్ అయింది ఇక ఇప్పుడ రైనీ సీజన్ రైనీ సీజన్ ఇ సారి ఎల్ ఎట్ ఎఫెక్ట్ అంటారు ఏం వర్షాలు పడతాయి ఏమో ఏమి అర్థం కాట్లే వర్షాలు పడతాయి అంటారు ఎల్ ఎఫెక్ట్ అంటారు ఏమవుతది ఏమో అర్ధం కావట్లే లేట్ అయింది పంటలు కూడా వర్షాలు కూడా కొంచెం లేట్ అయిపితంన్ది
హు
సెగ పడలేదు ఏంటి నీ కేళి ఎలా ఉంది పరిస్థితి ఏంటి
ఇది ఉంది ఇట్టంతా మాకెళ్ళామో అసలు మన ఆ విదేశాలలో ఉన్న మాదిరిగా ఉందండి మా దగ్గర వాతావరణం
హ అదే కూడా
అప్పుటికప్పుడే ఇది వస్తుంది అప్పుటికప్పుడు ఎండ వస్తుంది అప్పటికప్పుడు వాన వస్తుంది అప్పుడు అప్పుడుకప్పుడే సలీ పెడుతుంది
అట్నే ఉంది ఇక పరిస్థితి
ఇ మీ దేని వల్ల ఏంటనేది అర్థం కావట్లే
హు ఈ వర్షాలు రాగానే ఏదో వర్షాలు రాగానే ఏదో చేస్త స్తారు కొంతమంది అకేషన్స్ ఏం ఏం
ఆ మా దగ్గర ఈ పండగ ఏంటి ఏంటంటే వర్షాలు రావటానికి ఇప్పుడు అంతా వర్షం ఎఫెక్ట్ ఉంది కదా కొద్ది కొద్దిగా అంటున్నారు కదా పండగలు మా దగ్గర కప్పలను ఊరేగించి మా దగ్గర కప్పలకు పెళ్లిళ్ళ చేస్తారు
అవునవును నడుస్తుందా అట్ల అయితే
హు నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది కప్పలకి పెళ్ళళ్ళి చేసి
ఆ ఆ
ఉపయోగిస్తారనమాట అది కూడా మా దగ్గర సంప్రదాయమే
అవునా అదొక ఫెస్టివలె అదేలే ఈగ ఈ వర్షలు వచ్చే దాక ఇట్లనే నడుస్త ఉంట ఇంకేం చేస్తారు కొన్ని ఏరియాలలో
పీరియల్ పండుగ అనేది ఇప్పుడు ప్రాధాన్యం సంపరించుంది
ఆ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కద అంటే మొహరం దగ్గర ఒక వారం ముందు నుంచే దానికి అరేంజ్మెంట్ చేస్తూ రోజు ఊరేగింపు లాగా అవి చేస్తా ఉంటారు కదా
హుహు
మ్ ఇది అది ఈ టైం లోనే అది కూడా కొన్ని ఏరియాలలో ఎట్లా ఉంటదంటే అంటే అది వర్షాలు రావాలని బొడ్రాయికి జలదిందలతోని అభిషేకం చేయడం ఉ అట్లా చేస్తా ఉంటారు
ఇక్కడ మన దగ్గర కూడా ఉంది బ ఆ ప్ర సంస్కృతి
పరధి
మా దగ్గర ఏం చేస్తారంటే నలుగురు ఒక పది మంది రాడోళ్ళు పోగ అయితారు టీం లాగా టీం లాగా పోొగయి ఓ పండగ దాన్ని కూడా ఒక పెద్ద పండగ లాగా చేస్త అబ పది మందిరయ్యి ఆ రోజున మంతా ఉపవాసం ఉంటారు
హు
సాయంత్రం వచ్చేసరికి దాంట్లో ఇన్క్లూడింగ్ ఏం చేస్తారంటే మా ఊరు అమ్మవారు ఉంటది ముత్యళ్ళమ్మ అమ్మవారు ఉంటది కదా
ఆ అసలు పొద్దునుంచి ఎట్లా మలు మొ మొదటించి ఎలా చేస్తారు అసలు
ఉ మా దగ్గర అమ్మవారు ముత్యాల అమ్మ అమ్మవారు ఉంటారు కదా.
ఉ
వీళ్ళు వెళ్ళేసి ఉపవాసం ఉంటారు ఫస్ట్. ఉపవాసం ఉంటే తెల్లారుజా పోయి వీళ్ళు జలధార చేసి వత్తారు.
ఉ
తో చేసి అక్కడ స్నానం చేసి అమ్మవారికి నీల్లు అక్కడ నీళ్ళు పోసి అప్పప పుట్ట ఉంటదనమాట పాముల పుట్ట అక్కడ చల్లేేసి పసుపు కొంచం చల్లేసి కొబ్బరికాయలు కొట్టి ఊదుబస్త లేసి పలారం చేసి అక్కడ అమ్మవారికి పెట్టేసి తల తర్వాత వచ్చేసి పూజలు చేసి అక్కడ ఇడ వాళ్ళు మొక్కుకున్న మొక్కులు చేసి నీళ్ళు పోసి వస్తారన్నమాట అది ఆనవాయితీ ఉంది. వెనకటి నుంచి ఆనవాయితీ ఉందది.
ఉ
మీ సైడ్ ఎట్లా చేస్తారు. మీ సైడ్ ఏ విధంగా చేస్తారు.
అంటే మనకేలే ఎట్లాంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ మన పండుగ టైమ్ లో ఎలా అయితే మనం సిద్ధమవుతామో అంటే పొద్దుగాళ కలటూ స్నానం చేసేసి ఆ ఏం తినకముందే అంటే ఊరు మొత్తము అందులో ఇంక్లూడ్ అయితారు. కొంతమంది దాన్ని ఇనిషియేషన్ చే తీసుకుంటారు ఒక ఇరవై ముప్పై మంది తీసుకొని దాని కార్యక్రమాలు పొద్దున్నే ఆ బుడ్రాయిని అలంకరించడం భమాది తోరణాలు కట్టడం పూలతో అలంకరించడం అవన్నీ చేసేసి పసుపు కుంకుమలు అవన్నీ పెట్టి పూజలు చేస్తారు. చేసిన తర్వాతకి ఊరోళ్ళందరూ వచ్చేసేసి ఫస్ట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, జలపిందలు అంటే నీళ్ళతోనే బిందలనిండ నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. ఒక్కొక్కలు ఒక్కొక్కల్లు అయ్యగారు కూడా ఉంట ఉంటారు. తీసుకొచ్చి జలబిందలు తీసు వచ్చి ఆ జలం నీళ్ళు తీసుకొచ్చి బిందేలతోనే అభిషేకం చేస్తారు. ఆ తర్వాతకి ఊళ్ళోళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చి చాలా వ్యక్తిగతంగా బిందెలతో నీళ్ళు తీసుకొని వచ్చి ఆ బర్రాయికి జలాభిషేకం చేస్తారనామ అలా ఆ రోజంత పడుస్తా ఉంటది
అనా
డం వల్ల అంటే వర్షాలు రావాలనేది ఆకాంక్షించుకొని అలాంటి కార్యక్రమం చేస్తార అనమాట. అది ఈవినింగ్ వరకు అలానే తాగుత అది ఒక మంచి కార్యక్రం పె పక్క మలా జరుగతే ఊర అంత అందరు ఇన్వాల్వ్ అయితే అది పెద్ద ఎత్తున నడస్తా కప్పతల్లి ఆటలు కూడా ఆడుతది అంటే చిన్న పిల్లలు ఎక్కువ చేస్తారు. కాని కప్పతల్లి ఆటలు ఏంటంటే చిన్నపిల్లల ద్వారా చెప్ ఆళ బాగా కప్పం సచి పెళ్లిచేసి వాటిని మంచిగా ఒక ఏమంటరు కటకు కట్టి క్లాత్ లో పడ్ రెండిటిని పెట్టి ఆ క్లత్ ని కర్రకు పెట్టి వాటిని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎత్తుకొని ఇళ్ళ తిరుకుంటా ఆ నీళ్ళతోనే స్నానాలు జేసుకుంటఅంటే వస్తుంటే మేము తిరుగుతం.
ఉ
తిప్పి ఊరేగింపు చేస్తారనమాట ఊరంతా వూర్లో వాళ్ళందరు వాళ్ళకి నీళ్ళు పోస్తా ఉంటారు
ఉ
అట్లాగా వర్షాలు వస్తాయానేది ఒక ఆనవాయితీ
ఉ
ఇట్లా జరుగుతా ఉంటది ఇంకా చాలా ఏరియాలలో ఇంకా రకరకాలు చేస్తారు, మనకైతే పరిచయం ఉండేది ఇవి రెండే ఇగ పీరీలు కూడా బాగా జరుగుతాయిలే మన దగ్గర చ్ అంటే పీరులు అంటారే మొహరం పండగ సందర్భంగా పీరులు ఉరేగింపు చేస్తారు కదా.
అవునవును మన దగ్గర కూడా చేస్తున్నారండి ఇప్పుడు అది. మా దగ్గర తొమ్మిది రోజుల తొమ్మిది రోజుల గడువు ఉంటది.
ఆ తొమ్మిది రోజుల ముందు నుంచే అది ఏమంటారు దాన్ని మంటలేస్త తరదా పీరిలా కొట్టం దగ్గర మంటలేస్త లేస్తారు దాని చుట్టూ రోజు ఇక వాళ్ళ అంటే సమ్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరు వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరు వచ్చేసి. దాని చుట్టూ ఆటలాడడం రోజు
ఉ వాళ్ళనే కాదు మిగతా వాళ్ళు కూడా చాలా
మాక్సిమమ్ మాక్సిమమ్ వాళ్ళు ఉంటారు అంటే మిగతా వాళ్లు కూడా ఇన్వాల్ అయ్ తారు అంటే జనరల్గా కానీ మాక్సిమమ్ వాళ్ళు ఉన్ టారు ఇంకా కూడా అందరు వాళ్ళు విన్నారు
ఉ
ఆ తర్వాతకి వాళ్ళు అట్నుంచి ఆ
ఊరందురు ఊరేగింపుగా వచ్చినప్పుడు
ఉ ఉ
ఇక లాస్ట్ రోజు చివరి రోజు ఏం చేస్తారు
ఊ
చివరి రోజు ఏం చేస్తారు
ఈ చివరి రోజు వచ్చేసి మా దగ్గర పేరీలు అన్ని అయిపోయిన తర్వాత త వాళ్ళు అక్కడికి పోయి దాన్ని చా చాదర సమర్పించి బా బావి దగ్గరకి పోయి చాదరిస్తారు చాదరిచ్చిన తర్వాత ఆ ఇగ పిరీలు లు చనిపోతాయ్ అనమాట
అవునా అసలు అది నాకు నాకు ఊరేగింపు వరుకు తెలుసు కానీ చివర్లో ఎమ్ చేస్తారో తెలియదు
ఆ చివరి రోజు ఏమైతుది అంటే అక్కడికి బాయిలు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు అన్ని సమర్పిస్తారు చాదరు అది ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి పీరిల్స్ చనిపోతాయి పీరిల్ నైట్ తెల్లవారుజామున చనిపోయి పడిపోతాయి అన్నమాట.
వైసాలు
టిని తీసేసి మళ్ళీ ఎప్పట్లాగనే కడిగి శుభ్రం చేసి ఆ అందులో పెట్ పెట్టిల్లో పెట్టేసి దాచిపెడతారు మళ్ళీ ఇగ దేవుడికి మన నైవేద్యాలు అవన్నీ ఏమన్నా ఉంటే తెల్లారి పొద్దుని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక యాటను కోస్తారు గుండం కాడ. అలావ దొకిన గున్నం ఉంటది కదా ఆ అలాది గుండం దగ్గరకు పోయి ఒక ఏటను కోసేసి ఆ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో. అక్కడ మిగతా వాళ్ళు ఎం తని ఇంత డబ్బులు వేసుకొని దాన్ని ప్రసాదంగా భావించేసి ఇస్తారనమాట.
రెగ్యులర్గా తిరిగేవి తెల రెగ్యులర్ గా చేసేది అంటే ఊరేగింపు చేస్తారు తెలుసు కాని ఎండింగ్ టైమ్ లో ఎలా చేస్తార్ అని.
ఉమ్ ఉమ్ ఎన్నిక ఇగ స్పెసిఫిక్ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్లఅది ఎట్లాంటది ఏంటి అనేది అట్లా తెలుస్తుంది అనమాట
ఇంకా ఇది వినాయక చవితి ఫెస్టివల్. ఆ అది ఇప్పుడు ఇ కదా అ వర్షాలు స్టార్ట్ నాకనే కద చే
హుహు
అంట ఆషాఢ మాసం కాడి నుంచి స్టార్ట్ అనకట హైదరాబాద్ లోదు ఫస్ట్ స్టార్ట్ అయింది ఆషాఢ మాసం.
హుహు
ఇట్స్ ఎ రైనీ సీజన్ ఆ ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అనుకుంటాను అది.
హుహు స్టార్ట్ అవుతుది బోనాలు కూడా ఆ జోగని భవిష్య బణ జ్యోతిష చెప్పుది గా జోగిని అమ్మవారు ఆవున ఎట్లా చెప్తుది ఏంటి. ఆ పండగలు ఎట్ల పంటలు ఎట్ల పండుతాయి ఏంటనేది చెప్. స్థారుగా భవిష్యవాని చెప్.
అదే అవునా అంటే మొత్తం కాలం ఎలా ఉంటుంది కాలం ఎలా ఉంటది అనేది అన వైకి దాని ఎవ నమక
ఉమ్
ఫస్ట్ అయితే ఫస్ట్ బోనం మనకు హైదరాబాద్లోనే స్టార్ట్ అవుతాయి ఉజ్యాని మాంకాలి ఆ అట్లా రకరకాల గోల్కొండ
ఉమ్
సైదరాబాద్ లో నాలుగు ఊళ్ళల్లో స్టార్ట్ మన ఊర్లలో గ్రామ దేవత అంటే ముత్యాలమ్మ దేవతే మన గ్రామ దేవత
మన దగ్గర మనం అంటే మన నేచర్ లో మనం అట్లా చే. స్తూటాం ఉమ్
ఒక్కనుకొని వాళ్ళు చేస్తా ఉ మ్యాక్సిమం అట్టడం తర్వాతనే చేస్తానని అనుకుంటాను.
ఉ అంతే అంతే
ఒక్కొక్క రోజు ఒక కానీ బాగా చేస్తారు ఇదంతా ఇగ అడ్వాన్స్. కులం మతం కులం మతం అనేది ఏం ఉండదు.
ఏం ఉండదు అంతా ఈక్వల్ లో చేస్తు
ఆ రుకుడా పండుగంటే ఇయ్యాలి ప్రతి ఒక్కళు ఇన్వాల్వ్ అయ్యారు ఆ కుటుంబం ఆ కుటుంబం అంత వస్తాది ఆ రోజు
అవునవును
చూస్తుంటురు బోనాలు బాగా అనిపిస్తాది చూడ్డానికి కూడా వాళ్ళకున్న అంటే వ్యవసాయం వ్యవసాయ పరంగా వాళ్ళకున్నటువంటి సాధనాలు అన్నిటిని అంటే వ్యవసాయ పరికరాల అన్నింటిని శుద్ధి చేసి నీట్గా కడుక్కొని
కడుక్కొని ఏరువాక ఏరువాక పున్నమి ఏరువాక పున్నం టైపు లో
ఆ వాటన్నింటిని మంచి చేసుకుంట్రు ట్రాక్టర్లు అట్ల ఇంక వ్యవసాయ పరికరాలు ఏమన్నా ఉన్నట్టు వాటిని అన్నిటిని నీట్ గా కడిగే ఇట్లా శుద్ధి చేసి బొట్లు పెట్టుకొని అలంకరిస్తారు మంచిగా ఎద్దులున్న వాటిని అలంకరిస్తారు ఎడ్ల బండ్ల ని అలంకరిస్తారు రంగురంగుల కాయితాల తో అలంకరించి వాటిన్నింటిని ఊరంతా ఊరేగించి ముత్తాలమ్మ తల్లి కాడికి అక్కడ మంచిగా పూజలు చేయించుకొని అక్కడ కూడా ఊరు బయట అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షణ చేయించి అట్ల తీసుకొని వస్తారన్న ఇగ చిన్న పెద్ద అని తేడా లేకుండా డప్పులు దరువులతోని డిజె సాంగ్స్ అట్ల పెట్టేసి ఇంకా ఊరంతా పెద్ద పండుగ వాత
పండుగ వాతావరణం మాదిరి చేస్తారు మన ఇప్పుడు మన మేజర్ పండుగలు ఏంటి సంక్రాంతి దసరా ఆ మాదిరిగనే చేస్తారు తెలంగాణ ప్రతి ఫెస్టివల్ కూడా
మ్మ్ అది బాగుంటది ఆ వైబ్ చాలా బాగు